నమస్కారం అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఆ ఏయలేదండి హాలీ అ ఇప్పుడే తిన్నామండి కూర్చున్నాం ఎలా ఉన్నారు మ్
మేము ఇంకా బయటనే ఉన్నామండి
ఆహామ్ హు ఇవాల నేను ఊర్ల లేకుండే ఊర్కి కేళ్ళిన ఆ
ఏం చేశారండి ఊరికేళ్లి
మ్ ఒక ఆ ఆ లేదండి వట్టిగనే మా ఫ్రెండ్ తోనేళ్లిన
ఆహా
ఆ ఓహొ
వట్టిగానే ఏళ్ళరా
ఆహహ
అవునండి ఏమైందండి మీకు
ఏం లే మా ఫ్రెండ్ తో నెళ్ళ
ఓహో ఫ్రెండుతోనా ఫ్రెండ్ కి చూపెట్టడానికి వెళ్ళారా జర్నీ ఎట్లా ఉందండి మరి వెళ్తే
ఆటో ఎంగేజ్ చేసుకొని ఎల్లం ఎండల వేడిగాలులు మ్ వేడిగాలులు మస్తు మ్
ఏదైనా తిన్నారా మరి?
ఆ ఆచ్చేటప్పుడు ఏం తినలే ఓ వాటర్ బాటిల్ తీసుకున్నాం తాగేసినం.
ఆహ అంతేనండి మీ ఫ్రెండ్ వారు ఏదైనా తినిపియ లేదా అండి?
హే లేదు పొద్దున ఇక్కడే ఇంటికాడ నాస్టా చేసిన ఎమ్మటే చూయించుకొని వచ్చేసిన
ఓ ఎంబ్డే వచ్చేసిండ్రా
ఉఉఉ
అహ
ఆ ఎలా ఉన్నారు మీరు బావున్నారా?
అవునండి బాగున్నామండి చల్లగా గాలి వస్తుందండి బయట
బయట గాలి వస్తుందా, మాకు వేడి అయితుంది ఇక్కడ వాతావరణం ఇక్కడ వర్షాలు
అవునా అండి ఇక్కడ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు నవ్వుతాండ్రండి.
ఎందుగని
ఆ
ఎందు తంట
అయ్యేయో వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటారండి ఇద్దరు. అన్నా అన్నా నా తమ్ముడు చె అక్కని
ఆ
కొట్లాడుకుంటాండ్రి ఇ రోడ్ మీదనే మాట వినిపిస్తా అస్ లేదైతే
ఆహా హహ అచ్చా హాహా ఏం తిన్నరా ఏం వంట చేసిరి. ఏం కూరగాయలు?
ఈ రోజా అండి మేము చిక్కుడుకాయ చేసుకున్నామ అండి మా అత్తమ్మ వేడి నీ వేడి చెన్నైల్ అంటారు కదా మ
ఆ ఆ శనగలు శనిగ శనగ ఆ గుడాలు
ఆ గుడాలు తెచ్చి ఇచ్చారండి మంచిగా టేస్ట్గా ఉండెండి అది తింటామండీ
ఆ
ఇగ వాకింగ్ చేస్తున్నాం.
ఆహా తిన్న తరవాత వాకింగ్ క, అరగడానికా
అవునండి అరగడానికి కొంచెం అవునండి జన్నగల్ చేశా తిన్నాం కాదం
అదే మీరే మన్నీరు అదే
మేము చిక్కుడుకాయ వండి అ ఇంకా చెప్పాలండి అవునండి అందరు బాగున్నారు.
ఆహ
ఇంకా ఏం విశేషాలు ఉన్నాయా అండి? అవునాండి
న్నాలేెకాయి వాళ
ఆ
ఇల్ ఎటన్న ఎల్లిరా?
ఆ ఇయాల ఎటూ వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాం ఇ ఇ అలా మాకు పీరిల్ పండుగ కదా మహ్రం అంటారు కదా
ఆ
అది ఉంది కదా అయితే మొత్తం శుభ్రం చేసుకున్నామండి అవునండి
ఆహా
అది శుభ్రం చేసే వరకు బాగా అలసిపోయినామండి
అరేదే ఆ
అయిపోయిందండి ఈ రోజే మొత్తం
అయిపోది తిని చేసి తినేదే ఉందడి
ఇంకా సరుకులు తెచ్చుకోవాలండి రేపు వెళ్తాం
రేపు వెళ్తారా
ఆ రేప వెళ్ళి సరుకులు తీసుకుంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ అంది మాకు
ఎల్లండ్ నుండి స్టార్ట్ ఆ
అవునండి ఎల్లుండి పాలా షర్బత్ చేసుకుంటాండి
ఆహా
అవు
మ మీకి ఏదంటే ఇష్టం మోరం అంటేనా రంజాన్ అంటేనా అస్
రంజాన్ అంటే బాగా ఇష్టం అండి ఒక నెల రోజులుంట టాది కదా రందాన్ పండుగ మంచిగా అనిపిస్తుందండి
ఒక్క పొద్దులు ఉంటారా
ఆ ఒక పొద్దులు ఉంటాం కదా మంచిగా అనిపిస్తది
ఆహా మరి బక్రీద్ అండి
బక్రీద్ ఏమి ఉంటదండి బక్రీద్ ఏమి ఉండదండి అందరరూ మటన్లు తీసు వస్తారు ఇక్కడ వండాలి ఆ మాసమే మొత్తం ఉంటదండి బక్రీద్ లో
మీరు ఇస్తారా అండి
లేదండి మా మామ వాళ్ళు ఇస్తారు
ఓ
మేము ఇయ్యమండి అదే సుబ్రం దేవ సాయంత్రం అయితే శుభ్రం చేసుకుంటాం కవాబ అయినా ఆ బిర్యానీ అయినా ఎక్కువ వస్తే కవాబులు వేసుకుంటామండి తక్కువస్త బిర్యానీ చేసుకుంట పచ్చడా చేస్తుంటామ అండి అవునండి మటన్ పచ్చడా వేసుకున్నాము
మంచిగా ఉంటదా
మా అమ్మ నేర్పించిందండి అవునండి మా తమ్ముడుగారు బయట వెళ్తారు అయితే ఆ ఎసి తీపుతాడు అ అలవాటు అయిపోయిందండి నాకు కూడా నేను ఇంకా ఏమ అవునండి వేసుకున్నామండి మేము ఈసారి ఏం కర్రీ బిర్యానీ ఏం చేసుకోలేదండి ఒక్కసారి పులావ చేసుకున్నాం మొత్తం పచ్చడనే ఎస్
పచ్చడే సిర్రు మరి ఉంద అయిపోఇంద అరే మా కొంచం పంపియండి మర్
ఆ
మా కొంచెం పం
అది స ఆ సరేనండి ఇప్పుడు మూర్ ం కదా అండి మెహరం తర్వాత పంపిస్తానండి మీర్ మీరు అవును పైన పెట్టేశారండి మా అత్తమ్మ గారు అవును నిన్న వరకు మా ఆయన గారు తిన్నారండి
ఇవ్వర్లేద్
మార్నింగే పెట్టసామండి పైన పెట్టేసాం
సరే మరి గుర్తుంచుకొని గుర్తుంచుకొని పంపించండి మరి
మీరు తినరని పంపించలేదండి లేకపోతే కంపల్సరీ పంపిస్తుండే అవును కొంచెం గట్టిగా ఉంటందండి పీస్లు
కొంచం పన్ పంటి నొప్పని పంపియలేదన ఆ
అ
మీ తమ్ముడు ఎక్కడ ఉంటాడండి
మ తమ్ముడా అండి ఆంధ్ర సైడ్ ఉం
ఆంధ్ర సైడ్ ఉంట్రా
పండుకోలేదండి ఆమె కూడా వాక్ చేస్తుందండి
ఆమే బాపురే చిన్న పిల్లలగ
చిన్న పిల్ల నేను వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారండి మా పా డ్స్ లేదండి మా సార్ గారు తింటారు ఫోన్ చూసుకుంట పండుకుంటారండి
పట్టుకుంటు అహ ఆయన కూడా నేర్పి యకపోయిర్రు వాకింగ్ చేసుడు
ఆ చెయ్యారండి వాకింగ్ చెయ్యారయన కొంచెం తగ్గిపోతారని చేయ్యలీ అ
అదదే ఇంకేవరి మటలు వినపడుతనై మీ మామ కూతుర
ఆ మావ కూతురు ప్ బిడ్డ నండి
అచ్చఅచ్చ అచ్చ అచ్చ ఆడకుంట
ఆ గతే ఇంకా
ఇంకా చెప్పాలి విశేషాలు అంతా బాగేనా మరి
సైడ్ ఆ సైడ్ అందరు కలిసిమెెలిసి ఉంటారండి మా కాల్నిలో అందరు పొద్దుగాళ్ ఉ అయితే బాగ్ పోద్దుగాళ నుంచొని పొద్దుగాల్నే లేస్తారండి ఆ లేచి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారండి టిఫిన్ టిఫిన్కి టైం ఉంటది కదా అండి అంత పొద్దుగాలా బ్రష్ చేసేటప్పుడు కొంచెప్ ముచ్చట్లు దాని తర్వాత ఊడ్చినా బోల్యినా తర్వాత టీ తాగుతారు టీ తాగే వరకు మళ్ళా టిఫిన్ కి ప్రిపరేషన్ చెయ్యాలండి కొంతసేపు కూర్చుంటాము సెవెన్ థర్టీ అవుతుంది కద
అవును
మళ్ళం ఏం చేయాలో ఏం లేదో డిస్కస్ చేసుకొని కాసేపు ముచ్చట్లు పేట్ కొన్ని తర్వాత టిఫిన్ చేస్తామండి
ఓహో మరి రేపు ఏం చేస్తారు
రేపా అండి ఇప్పుడు ఇప్పుడైతే ఏమి ఆలోచించాలె అండి రేపటి గురించి
ఆ
మేము అనుకుంటాన్నాము ఇప్పుడు మీరు చెప్పిరు కదా అయితే అది పోహ ఉన్నది ఆలు పోహ చే ఆ ఆలుపోహ చేస్తాని అను
అనుకుంటారా ఊహ్మ్ అచ్చ అచ్చ అచ్చ అసలు అటుకులు తినచ్చాండి మరి ఇప్పుడు ఈ
నీ నీస్ తినం గాని అట్కులకి ఏముంటదండి
ఏమో కొందరు దీనరు అయితే మరి
నువ్వు టెన్త్ పాస్ అవుత తన్నారా అండీ మరి ఆట్కులు
అని అంటారు పెద్దలు
ది మా అత్తమ్మకి చెప్పలే కదా నేను రేపు చేస్తాను అనుకున్నా అని
మీ అత్తమ అడిగినంక చెే ఆ ఊహ్మ్
హ్మ్
అది లేకపోతే మరి ఉప్మా ఉప్మా కూడ చేయదు
అవున అవును ఉప్మా అయితే చెయొద్ద అన్నారండి మా అత్తమగారు
ఆ ఆహా
అయితే ఈగ ఇప్పుడు చపాతి కూడా చేయరు
చేయాద్దు ఆ చేయద్దు ఏదితినాదిగా
ఇక ఏది తినద్దు మరి అన్నం కూడా పాతలి ఇస్తారు కదా అండి
అడగాలి పెద్దళ్లు పెద్దొళ్లని అడగాలి మనం
ఒకసారి అడగాలి
ఒకసారి అడగాలి రొట్టి దినదు మనతారు అంట మరి అన్నం కూడా కిచిడి ఆడలనికి అన్నమోడుతారు
ఆ అవును మరి కిచిడికి పాతి వస్తారు కదండి
కరెక్టే కదా అప్పుడు అలాకీ తెలవదుకావచ్చు అసలు పెద్దలకు ఇన్ని ఇన్ని ఆలోచ
రాలేదు ఏమో అది అన్నంది మరిగాది మిట్టాఖానా కూడా అం
అంటారు అన్నిటికీ ఉపాయోగం చేస్తారు బియ్యంతోని
మరి ఇప్పుడు మరి పొద్దుగాల టి కూడా బినాశక్కెరతోని తాగాలి
అవును మరి
కదండి ఆలోచిస్తే అన్ని ఉన్నాయండి ఆ
ఓ సరే అండి మరి ఆ సరే ధన్యవాదాలు మాట్లాడినందుకు సరే త్యాంక్ యూ ఆ సరే
ఉ